ఇకడ మనుషిర్లా ఫ్యాషన్ షో అయితాంది బ్రైడల్ ఫ్యాషన్ షో బిగ్ ఫ్యాషన్ షో
ఉమ్ అందరోతారా
అందరొస్తరంట అన్ని ప్రమోషన్ చెప్ప పిస్తరంట పార్టిసిపేట్ చేసినోళ్ళకి
అంటే ఏమ్ చేసుడన్నట్టు
మేకప్ ఆర్టిస్ట్లో అంటే ఫ్యాషన్ షో కీ మోడల్స్ అయినా టైర్ రింగైనా
మోడల్సంటే మోడలము మన ఏడున్నా మనకంత సీన్ లేదు మన హైట్కి వేట్కి
వాళ్ళిస్తరంట పదిహేను వేలు కట్టాలంట
ఓడి అమ్మా
పదిహేను వేలు కడితే ఇగ వాళ్ళే మోడల్సంట మొత్తం వీడియో షూట్ చేస్తార అంటా ఇంటికొచ్చి వీడియో షూట్ చేసుకొని మనల్ని వీడియో షూట్ చేసుకొని స్క్రీన్ పైన పెడతరంట
ఆ
ఉమ్ మంచిగున్నది గనీ చుడాలిగా
గంత గట్టి ప్రమోషన్ చేయించుకోవాల్సిన అవసరమేముంది
అంటే అవార్డిస్తారంట ఫ్యామిలీతోని ఫ్యామిలీ అందరిని కలిపి స్టేజ్ పైన ఎక్కించి అందరిగా పెద్ద పెద్దోల్లోస్తరట మళ్ళా ఆ స్టేట్ లెవెల్లో చేస్తారంట మిస్ తెలంగాణ అప్పుడు
ఆ అట్లయితే మంచిగనే మరి సెలెక్ట్ అయి మేకప్ వేస్ అయినా ఇప్పుడు ఒక్కొక్కరు మేకప్లు చూతన్నా కదా అసలేంత ఫ్లూయ్యంట్ గున్నాయో తెల్సా ఇట్ల క్లీన్ గా
అదే
స్వార్ధ్ రాళ్ళు కాని మస్
అంటే వాళ్ళ స్కిన్ టోన్ వాట్ ఉంటదిగా వాళ్ళు మంచిగుంటే అట్లా మంచిగొత్తది వాళ్ళు మోడల్స్ని పెడతరు మంచోళ్ళని వెడతరు
ఉమ్ ఉమ్
ఇగ మన సైడ్ ఉండేటోళ్ళు గంతా గంతే
మంచే అయినా నువ్వు కూడా ఎట్లా వె తీయాలంటే ఆళ్లు ఏదోక పని చెత్తానప్పుడు లేద జోకులు చేసినప్పుడు ఆళ్ళ రియల్ వాయిస్
మనకు మన మనకు టైం ఎయ్యరు
ఓ
పోయ్ ఐదింటికి రమ్మంటే నాలుగున్నరకు పోయి కూర్చుంటే పెళ్లి పిల్లని పదిటికి ఇతాండ్రు రెడీ ఏయ్యమని
అబ్బని
ఐదు గంటలు కుసోని కుసోని నిద్రోచ్చింది నాకు మొన్న
ఆ
పాపానిస్పెటి పోయినము ఒకతే ఉండే ఎవరు లేరు ఇంట్లా అయిదిటికి పోయి కుర్చ్ ఆ మా డాడీ ఉండె మా డాడీ దగ్గరనే ఉంచిపోయినం అప్పటికి లేషి కింది కెల్లి ఇత్తే ఇగ అప్పుడు ఇగ అంత పొద్దున ఇగ మా వదినకు ఇచ్చిళ్ళు
ఆ గట్ల చేయొద్దు అవును నువు గూడ అనాలి ఇప్పుడు మనం లేటు పోతె ఎట్లుంటది పెళ్ళికి
అదె అదే వెయిటింగ్ ఛార్జ్ చేత్తాళ్ళు ఇగ పప్ప కొడతా అడుగు పోయి ఉమ్మ్ పప్ప అదె పాప మూడు నాలుగు గంటలు కూసున్నవ అక్క ఉమ్ హుమ్ ఇంకేం చెత్తలు మీ మమ్మీ వాళ్ళు మరి
ఏం లేదు మామ బై అట్టిగనే ఉంది
మా బిడ్డాలన్న ఆఫీస్ కొన్ని వాకింగ్ చేత్తంది బ్యాషన్ షో
బిడ్డని మోడల్ చేయకపోయినవ్ సప్పుడేక
వ మోడల్ నీర్పిచ్చిన అందుకె ఏసుకుటుంది
మోడల్ మోడల్ ఆయింత ఆ మోడళ్ పోయి వేరే మోడల్ అయితదేమో
ఆ ఆమె బాగా స్టైలు చెత్తాంది ఇప్పుడు
అవునా రే సూడక బాగ రోలు అయి మీ కొడుకయితే ఎండిపోయిండు మొత్తం
ఆ ఎండిపోయిండు అవ్ ఇంక మా బిడ్డ నన్నే ఏయ్ దెబ్బలయితయి అంటాంది.
ఓహొ ఎందుక్ తింటలేడా ఆడు గట్లయిండు
ఆట
ఓహొ
ఆట బాగా తిండి లేదు ఏం లేదు ఆట
ఫ్రూట్స్ గవిగివి కొంచెం మంచిగ పెడితే
లే పెట్టక అని కాదు ఆట ఇక పొద్దున్న ఆట స్టార్ట్ చేసిండంటే ఇన్ని రోజులు మా మమ్మీ వాళ్లు ఇంటికాడ ఉన్నప్పుడు ఇగ పండెరాక ఆటనే ఉమ్
ఇప్పుడు పోతాండ ఆడు ఏ క్లాస్ లో ఉన్నడు?
నర్సరి
ఇంక నర్సరెనానే
ఆ మరి ఆయన జాయిన్ అయిందే ఈ సంవత్సరం నర్సరీ కాకపోతే ఫస్ట నాలుగు సంవత్సరాలు ళ్ళకే స్కూల్ల తీసుకునేది
మూడు
కుంట లేరు ఇప్పుడు నాలుగు
అవున నేను మూడుకె జాయిన్ అయిన
ఉమ్ ఇగ మీరు బాగ ఇంటెలిజెంట్ ఏమో అందుకే మూడు
ఆ ఇగ అవు మరి ఇంటలీజెంట్ ఎ మూడుకి జాయిన్ అయి కూడ ఆ ఒక క్లాస్ జంప్ చేసి మళ్ళ నా ఏజ్ ల టెన్త్ క్లాస్ ఎవరు ఉండరు ఆ
ఇంకా మీ తాత మీ అమ్మమ్మోలు ఏం చేత్తళ్లు మరి
ఈ ఏమో వాళ్ళతోని కూడా మాట్లాడ ఫీ అన్న సప్పుడేకా పది పది నిమిషాలు అయిపోతద్ అనుకుంటాన
ఆళ్ళిద్దరు ఆళిద్దరిని మాట్లాడుకోమనండి
అలా ఆళ్ళకి తెల్వద్ కదా కరెక్ట్ ఇ ఏమన్నా ఆటు ఇటు అయితే కొంచెం మేనేజ్ జెయడానికి మనం మాట్లాడితే కలుతది
ఉహు
మా అత్త మంచిగానే మాట్లాడింది అటో ఇటో ఓ ఏం తీయలే పేరు పేర్లు గీర్లు తీయకుండా మంచిగానే మాట్లాడది నలభై నిమిషాలు ఆ
మంచిగానే మరి మీ అన్నయ్యకికపోయిలు మీ అన్నయ్యలుు ఉంటార్ గద చ్ చేస్తండ్రు చేపిస్తున్నామండి మేము
అవునా ఇంత పరి నేన్ గూడ ఎత్త ఫోన్ చేసి అడుగుతా
టిలో ఉంటున్నారంట
అవును కరెక్టే ఊ
ఆళ్ళకి బాగా మీటింగ్లు ఉంటాయి ఇగ రేప్ ఆదివారం కాబట్టి ఇగ రేపు చేయాలి
ఊహ్మ్
మీ వదినెలకి ఏయకపోయిండ్రు
ఏ వదినలు
మీకు వదినలు ఉన్నార్ గద
ఒకతె ఓ గాల అవద్ న నలుగురు వదినల
ముగ్
ఆలు గుడ జేతరా
అలతే ఎప్పుడో స్టార్ట్ చేసుకున్నారు అందరికంటే ముందే వాళ్ళు మాట్లాడు కూడా స్టార్ట్ జెస్ సారు
పైసలు వడ్తున్నాయా మరి ఆలకు
మ్ ఇగ తెల్వద్ బాప్ గంత పెద్ద మొగ్గ తెంపింది మా బిడ్డ మందారం చెట్టుకు మంచి మొగ్గస్తే రేప్ పువ్వు వూసేది
మీర్ చెట్లు కూడా వేటిరా మీ ఇంట్లా అంటే మిక్ బయట ప్లేస్
ఫుల్ ఉంది
హుండీల నా
హుండీలు ఉన్నాయి కింద ఉన్నాయి బాగా ప్లేస్ ఉన్నాయి
అంటే కిందనేనా ఫ్లోర్ లలా కాదా ఇట్ల ఫస్ట్ ఫ్లోర్స్
ఫస్ట్ ఫ్లోరె
ఆ ఏ ఏంటిదే
మ్ మాకు బయట రీల్స్ చేేయడానికి మంచి ఉంది బ్యాక్ గ్రౌండ్ బాల్కనీ
అవునా
ఊ
చేయాలి పని మంచిగా నేన్ వంపింద్ ఒకసారి జుడు ఇట్లా ఆ అవ్ మమ్మి ట్రైల్సషన్ అని ఉంటది
నువ్ రావు రేప్ ఒచ్చినంక ఏదం
అమ్మాయిలాగా మంచి రెడీ అయ్యి తర్వాత మ బిడ్డను కూడా ఎత్తుకొని ఒక వాక్ అంతే స్టైల్ గా కని డ్రేస్సులు మస్తు స్టైల్గుండాలి స్టైల్ స్టైల్ డ్రేస్సులు ఎత్తనవ్
అదేప్ రేపచ్చినంక ఎద్దం రావు ఆ
ఎడ కొంటానవ్ మరి డ్రెస్సులు మంచి కొంటానవా
లేదు హైద్రాబాద్ ల కొన్నయే
అవునా ఇంక మీ బిడ్డను గూడ మంచిగ రెడీ చేసి ఆ రీల్ల ఇట్ల వెడితే స్టైల్గా అసలూ ఒకతుంటదది నీకు రీలు పంపిన అది ఎక్కడ్దో వేరే ఇట్లా గట్ సైడ్ మణిపూర్ గట్ సైడు ఆ రాష్ట్రాలల్లది అది చూడ్ డానికి అట్ల ఏం అనిపియది కానీ రడయినంక అసలు దాని ట్రాన్సిషన్ వె వేరు ఉంటది గట్లుండాలి ట్రాన్సిషన్ లు అప్పుడు ఫేమస్ అయితరు ఫస్ట్ చూడ్డానికి అస్ సలు ఏం ఎట్ల ఎట్లుంటరో అన్నట్టు ఉండాలి అసల్ సడన్ గా అది రడయినప్పుడు ఎంత స్టైల్గ అసలు నే ఎక్స్పెక్టే చేయలే మస్తుండే దాన్ని నేను ఒక్క రీల్ చూసి దాన్ ని అన్నీ వీడియోలు జూశిన నేను
ఆహా ఇక్కడ మంచిగత్తది ప్లేస్ బాగున్నది
ఆవునా నువ్ గూడ మంచిగ డ్యాన్స్ చేత్తె ఇగ మంచిగ ఫేమస్ అయితవ్
ఇద్దరం చేద్దం అందుకే రమ్మంటానండి
మంటనవ్ గనీ ఇగ నేనొత్తే నైట్లే మరి ఇగ అయితే పొద్దున పదింట్లోప్
మ్ పొద్దున పదింట్లోపె ఎయ్యాలి
లేకపోతే సాయంత్రం ఏడు
పదింట్లోపైత్నే ఇంక మంచిగొత్తయ్ ఇంకెప్పుడు ఒత్తరు మరి రేపు ఫ్ ఏ టైం వరకి ఒత్తరు
రేపు పెళ్ళే పదకొండింటికి ఉంది కావచ్చు
మీరు ముందు పోయి గ కట్నం చదివి
ఇంకా ఇంకా ముందుగాలా పోయి పెళ్ళి కూతుర్ని చేస అత్ అయ్యో చీలక నవ్వు నవ్వుతుంది ఒకు
ఎ ఏ అను
ఏయ్ బిడ్డా ఏయ్ సరే మరి బాయ్
పలకూరున్నదా అయిపోయిందా
చేపల కూర అయిపోయింది ఎప్పుడొ
చేపల కూర అయిపొయింది దట సరే అండి మళ్ళ చేస్తాను
బాయ్